వినపడుతుందండి
ఊ ఇనబడుతుందండి మీ కు
అవునండి బాగునారండి ఆ అండి ఇనపడుతుందండి బాగున్నారా ఆ మేమూ బావున్నామండి భోజనం అయ్యిందా అంటే నెట్వర్క్ ఇష్యూ ఏమన్నా ఉందండి ఇత్నాం అండి ఏం చేస్తున్నారం అంటే వాయిస్ వాయిస్ ఏమన్నా బ్రేక్ అవుతుందా నాది
మీదేం లేదండి క్లారిటీగా ఇనిపిస్తాందండి
అవునా ఓకే ఓకే ఓకే అండి అ ఇనప పడుతుందండి
ఊ
ఏమండి విశేషాలు మీకేవి ఏ పిండి వంటలు ఆ బాగున్నారండి అది కాదండి నే అడిగేదేమంటే మీకు ఏ రకమైన
ఊ అన్ నాకొచ్చేసి చికెన్ అంటే ఇష్టం అండి చికెన్ మటన్
అవునా మీరు నాన్ వెజిటేరియన్ ఆ
ఔనండి
అవునండి అండి ఎక్కువ మీరే చేసుకుంటారా ట్లో లేకుంటే ఇంట్లో వాళ్ళు
లే అమ్మ చేస్తా ఉంటుందండి నేను ప క్కన ఉండేసి అమ్మకు హెల్ప్ చేస్తా నేను కూడా చేస్తా ఉంటానండి
అవునండి ఊరికే తినడం తప్ప చేయడం ఏం లేదండి
తినడమూ వచ్చండి చేయడం కూడా వచ్చండి
అవునా అండి మిగతా ఏం రావా అండి ఆ చికెన్ కాకుండా
చికెన్ కాకోకుండా అట్లా వంకాయ చేయడం వచ్చండి వంకాయి ఆలూ కర్రీ ఫ్రైస్ అన్నీ చేస్తానండి
అవునా అండి మీ కాదండి మీ ఇష్టమైన ఫుడ్ వచ్చేసి చికెన్ ఒకటేనా అండి ఇంక మిగతావి ఏం లేవా
ఆ పికిల్ చే చేస్తామండి చి
హా కాదండి మీరు చేసేది కాదండి అడిగేది మీరు మీకు ఇష్టమైన ఫుడ్ అడుగుతున్నానండి పికిళ్లు అనేది ఫుడ్ కాదండి
పికిల్ కూడా అదొక రకమైన ఫుడ్డే కదండి మా తినే ప్రతి ఆహారము ఫుడ్ లోకే వస్తుందండి
అవునా సరే సరే అండి చెప్పండి మిగతాది ఏమి ఇష్టమండి
అమండి ఆ స్వీట్ లో వచ్చేసి సెవెన్ కప్పు
అవునులేండి
గారెలు అవన్నీ ఇష్టం అండి మీ
నాకు వచ్చేసి నేను నాన్ వెజ్ చేశానండి నేను ఎక్కువ నాన్ వెజ్ తింటాను నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి చికెన్ ఫ్రై విత్ చపాతి చాలా బాగుంటదండి
అవునాండి మీకు వంట చేయడం తెలుసా అండి
వంట చేయడం నేను మీమరి తిని అట్ట కూర్చోనండి నాకు చేయడం వచ్చండి అవునండి ఎప్పుడైనా కావాలనుకుంటే నేనే చేసుకుంటానండి
అవునండి ఒక రెసిపీ చెప్పండి మీకు ఎంత తెలుసో ఏమో చూద్దాము
అంటే నాకు అట్లా ఇష్టం ఉండదండి ఒకరు మళ్ళ నన్ను కాపీ చేస్తారని చెప్పి
అట్లేం కాదండి చెప్పండి ఏం అదే మీకేమి వచ్చు అనేది నాకు తెలుస్తుంది కదండి మీరు ఎలా వంట చేస్తన్నారు ఏమి అని ఏమేమి ఇంగ్రెడియంట్స్ వేస్తారు డి
ఆ అవునండి నార్మల్ మేము బ్యాచిలర్స్ అండి మేము ఎక్కువ అవి ఇవి ఎక్కువ వాడమండి నాకు నార్మల్ గానే చేసేస్తాం మొత్తం ఇప్పుడు నార్మల్గా ఏమంటే ఆ సరే అండి అవునండి మీకు చికెన్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో మీకు చెప్పాలి అంతేనా అండి ఇప్పుడు
ఆ అంతేనండి
అండి ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ తెచ్చుకుంటాం అండి బయట బయట తెచ్చుకొని దాన్ని బాగా కడిగి ఒక చోటు పెట్టుకొని ఆ అదే అండి ఎట్ట కడుగుతామంటే దాంట్లో ఉప్పు పసుపేసి ఫస్ట్ కడిగేసి వ సైడ్ పెట్టుకుంటామండి మళ్ళీ వచ్చేసి ఇంకా మనం పొయ్యి మీద ఇంకా గిన్నె పెట్టి
హ్మ్
ఆయిల్ వేస్తామండి ఆయిల్ మళ్ళా కరివేపాకు ఆ జీలకర్ర ఆవాలు మళ్ళా వెల్లుల్లి అవన్నేసి కొంచెం అట్లే కొంచెం మరగనిస్తామండి మళ్ళీ వచ్చేసి ఆనియన్ కట్ ఆ వేయించడం అంటరు చూడండి
కాదండి మసాలా పట్టాలి కదా దాంట్లోకి నువ్వు చికెన్ లోకి వేస్తే బాగుంటు టుందా అండి
కాదండి నేను చేసేది చెప్తున్నా అండి కానీ మీరు మీరు చేసేది డిఫరెంట్గా ఉంటదండి మా సైడ్ డిఫరెంట్ గా చేస్
అవునండి మీరు ఎటు సైడ్ అండి
అది ఆ సైడ్ అది మేము ఆంధ్ర సైడ్ అండి కానీ మేము మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం కదండి మాకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా చేస్తాం అవునండి అట్లా వచ్చేసి మళ్ళీ అవును మల్లా వచ్చేసి ఇప్పుడు ఆనియన్స్ ఉంటాయి గా అండి వాన్నీ బా సన్నగా తురుముకొని
ఓకే
ఆ అవి మల్ల వేసి కొంచేపు వేయించి బాగా ఎర్రగయ్యే విధంగా
ఓకే
మళ్ళీ మనం చికెన్ ఏసేదండి డైరెక్ట్ ఇంకా
ఓకే
ఆ చికెన్ ఏసి మళ్ళీ దాంట్లోకి ఇప్పుడు కొంచెం వాట్లో ఉడకనిచ్చి మళ్ళీ పసుపు మీతో మసాలాలు ఉంటాయి గదండి గరం మసాలా చికెన్ మసాలా
హు
అవన్నీ ఏసి మళ్ళీ సపరేట్ మసాలా అని వస్తదండి ఇప్పుడు ఎట్లా అంటే మనం కొబ్ బరీ కొత్తిమీర ఆ అవన్నీ మిక్సీ కేసి అవునవునండి అవన్నీ మిక్సీ కేసి చి మసాలా మాదిరి చేసి దాంట్లోకి ఏసేస్తామండి ఇంకా
ఓకే హు
మే దాన్నేమో ఉుడక నిచ్చి బాగా చిగన్ మొత్తం ఉడికి మరీ నీళ్ళు ఎక్కువ ఏయగూడదండి ఎక్కువ వేస్తే మళ్ళా గ్రేవీ మార అయితది
ఆ టేస్ట్ బాండదులేండి నీళ్లు ఎక్కువ ఏస్తే మల్లా అన్నం లోకి కంచదు ఉపతి లోకి టేస్ట్ బోతుంది ఆ ముక్కల్లోకి పట్టదండి సరింగా
ఆ మీకండి ఫస్ట్ నీళ్ళు ఏసుకోకుండా ఇట్లా నార్మల్ అంటే ప్రై మాది జేసుకోవాలి కదండి
ఆ అవునండి ఫ్రై జేసుకుంటేనే కొంచెం బావుంటుందండి
అవునోనండి అది ఏమోండి ఫ్రై అంటేనాక్ ఇష్టము నాకు ఇష్టం వచ్చిన ఈ విధంగా నేను అట్లా చేసుకు మల్ల బా ఉడక నిచ్చి దానికి టైం తగ్గట్టుగా అయిపేయిన తర్వాత మొత్ మొత్తం ఉడికినాక ఇంకా మనకి వేడి వేడి చికెన్ రెడీ అవుతుందండి
అవునండి దాంట్లో ఒక చపాతి చే సుకుంటారా రైసా
అవునండిఅవొచ్చేసి వచ్చేసి నాకైతే ఇష్టం ఇష్టమైనది వచ్చేసి ఇంక చపాతి అండి చపాతి అయితే బావుంటదండి
అవునా అండి ఓకే ఆ మీన్ మీకు ద చపాతి తీయ అది తీడడానికి వచ్చా అండి
హా ఆ తీసేడానికి వచ్చాను నాకు సుమాకి నేన అంటే ఇక్కడ మేము బ్యాచలర్ గా ఉన్నామండి మే ఇంకా మాకు మ్యారేజ్ కాలేదు అట్లా నేను నేను ఇంట్లో ఉన్నప్పుడు గాని మా అమ్మకి హెల్ప్ చేసేవానన్నిఅండి
ఓకే
ఆ ఈ పిండిది పిండి గాదండి ఇప్పుడు వంట చేసే దాంట్లో మా అమ్మకి బాగా మంచి గ హెల్ప్ చేసేవాన్ని అండి ఏదైనా సరే అట్లా అయి నాకు అన్ని కొంచంబానే వచ్చండి వంటలు
ఓకే అట్లు అవునా అండి రా కపోయే భార్య అదృష్టవంతురాలండి
అవునవునండి అదైతే కరెక్ట్ అండి నేనే అనుకున్నా కానీ నేను నా భార్యకు చెపొనండి ఇప్పుడు చెప్పినాము అనుకో వాళ్లు నాతోనే జేపిస్తారు కదా అన్ని
ఆవునండి చేప్పకండి మళ్ళీ లేకపోతే మీరు మేమ్మళ్ళీ చే
అవునవునండి అందుకని చెప్పి అది మనం చేయవలసిన ఫస్ట్ ఫస్ట్ది అదే చేయాలండి ఫస్ట్ చెప్పకూడదండి వాళ్ళకి చెప్పినా మనకో ఇంకయి మన పెళ్ళానక మీరు చెయండి మీకు వచ్చు కదా అని చెప్పి మా పైని ఇంకా నింద వేస్తారండి ఎప్పుడైనా వంట చే వాళ్ళ కోపకి లేకినప్పుడు కాలనే ఇప్పుడు ఓపుకున్నా సరే అట్లా ఊరికేనాట్ట
అట్లా ఎందుకలా అర్థం చేసుకుంటారండి మీరు వాళ్ళకి ఏమన్నా హెల్త్ టిష్ ఉండ
కాదండి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మేము చేస్తామండి అది కాదు ఈ కాలంలో అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారంటే
ఆ చెప్పండి హ్మ్
రి మాట అసలు వినరండి వాళ్ళ మాటే శాసనం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అంటే యజమాని మాదిరి చేస్
అలా అందరూ ఉండరు కదండి ఎవరో ఒక్కరిద్దరు చేస్తన్నరని అందరు మీరు అలా
అం అందరినీ తప్పు పట్ట లేదండి కాలంలో అమ్మాయిలు ఎట్లా ఉన్నారండి నిజంగా నైట్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్స్ అట్లే ఉన్నారండి అమ్మాయిల్లో
అట్లేం లేదం
లే లేదండి నేను చాలా మందిని గమనించిన అండి ఇప్పుడు నేను
ఇప్పుడు ఒకొ ఒక్కొక్కరు హౌస్ వైఫ్ అయితే వాళ్ళే చేస్తారండి హౌస్ వైఫ్ కాలేదంటే అదేం వాళ్ళ ఏమన్ జాబ్ చేస్తున్నారు ఏదైనా
ఏం లేదండి నేను హౌస్ వైఫ్ గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు అవునవును మీరు చెప్ చెప్పింది కరెక్ట్ అండి ఇద్దరు వర్క్ చేసేటప్పుడు ఇద్దరు హెల్ప్ చేసుకోవాలండి కాని నేను ఏమంటున్నాను అంటే నేను హౌస్ హౌస్ వైఫ గురించి మాట్లాడలేదండి కాదు కాదు జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్ రండి
అవునా అండి అట్లయితే వాళ్ళు చేసి పెడతారు కదా వాళ్ళకి ఏమన్నా హెల్త్ హెల్త్ ఏమన్నా ఆరోగ్ ఆ ఆరోగ్యం బాలేనప్పుడు మాత్రమే హెల్ప్ చేయాల కదా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదండి
అది చేసుకుంటామండి మొగుడిగా అది ఇ మా కర్తవ్యము కానీ వాళ్ళు భార్యగా కొన్నిసార్లు మర్చిపోతారండి ఒక భర్తని మంచిగా చూసుకోవాలని కాకుండా వాళ్ళని రూ కొంచెం ఏమంటారు ఆ బాధ్యత వాళ్ళకే ఎక్కువ ఇచ్చి ఇప్పుడు మాకే ఎక్కువ ఇచ్చి ఎప్పుడు వంట మీరే చేయండి కొంతమంది కాలంలో అసలు వినరండి అమ్మాయిలు ఎప్పుడు చూసిన ఏదో ఒకటి కొట్లాట ఒకరి మా ఓరు వినుకోరు ఎప్పుడు చూసినా ఆపోజిట్ గానే మాట్లాడుతున్నారండి దాని వల్ల ఈ కాలంలో సంసారం అనేది సరిగ్గా లేదండి
ఓకే అందరూ అలాగేం కాదు కదండి సినిమాలో మాదిరింగా అందరూ
కొంత మంది గురించి అండి నే మాట్లాడింది
ఈ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది కదండి రెండు రెండు టూ టూ మ్యారేజెస్ చేసుకోవడము
అవునండి ఈ కాలంలో అసలు పాతకాలం మనుషులే మనకి బెటర్ అం పిస్తుందండి వీళ్ళతో పోల్చుకుంటే పల్లెటూళ్లో పల్లెటూరు వాళ్ళని అవునవునండి వాళ్ళని చూసే చెడిపోతున్నారండి అది కాదండి ఇప్పుడు పల్లెటూరులో ఒక్కసారి పెళ్లి చేసుకుంటే చచ్చిపోయెంత వరకు వాళ్ళని వదిలేసి ఉండలేనండి అట్లాది ఈ కాలంలో పెళ్లి ఓసారి చేసుకుంటే ఒక టూ ఇయర్స్ కే డైవర్స్ ఏముంది సిక్స్ మంత్స్ కి డై వర్స్ ఏందండి ఇది మనం ఎట్లా సమాజంలో బతుకుతున్నామో అర్థం చేసుకోండి
ఆ అండి అంతా ఈ సినిమా టెక్నాలజీ ప్రభావం అండి
అవునవునండి ఎందుకండి మనం వాటిని ఎక్కువ ప్రోత్సహించకూడదండి
ఆ అవునండి
అ అండి థ్యాంక్ యూ అండి మీ సమాచార న్ని పంచుకున్నందుకు
అవునా అండి సరేనండి ధ ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి ఉ మ్యా బాయండి